హాయ్ అండి
అండి
బాగున్నానండి
ఆ
ఏం చేస్తున్నారు అండి మాకు బిజినెస్ ఉందండి ఆ బిజినెస్ పని చేస్తున్నామండి
బిజినెస్
తీనేస్తానా అవునండి
నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా
ఏం బిజినెస్ అండి మీరు అదైనా సూపర్ మార్కేట్ లాంటిది అవునా దాని గురించి ఐతే నాకు అంత ఐడియా లేదు కానీ మేము కెమికల్స్ బిజినెస్ చేస్తాము అంటే ఇట్లా ఫ్లోర్ క్లీనర్స్ అట్లాంటివి ఫినైల్ అవన్నీ తయారు చేస్తూ ఉంటాం అనమాట
అట్లా అంటే
ఆల్రెడీ షాప్ ఉంద మ షాప్ అండి లేదండి మేము ఇంట్లోనే తారు చేస్తాము అయితే ఏంటంటే మెటీరియల్ అంత అంతా తీసుకొచ్చి దాని ప్రాసెసింగ్ అంతా మేమే చేసి అవి ఏంటంటే బాటిల్ లీటర్ బాటిల్స్ గా కావాలంటే లీటర్ బాటిల్స్ లో ఫైవ్ లీటర్ బాటిల్స్ కావాలంటే ఫైవ్ లీటర్ క్యాన్స్ లో టెన్ లీటర్ క్యాన్స్ కావాలంటే టెన్ లీటర్ క్యాన్స్ లో సప్లై చేస్తూ ఉంటాం స్కూల్స్ కి కాలేజీలకి వాటికి అ పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేసి మేము అవునండి ఆ అన్నీ అండి ఏదోండి మాకైతే అది నచ్చింది అందుక కాని మేము అది పెట్టుకున్నాము ఆన్లైన్ అంటే ఆ అంటే అడిగిన వాళ్ళకి ఇస్తాము అంతే అంటే మేమంటూ ఏమి ఆన్లైన్ లో పెట్టలేదు మా ప్రోడక్ట్స్ ఎవరన్నా కావాలి పెట్టుకుంటాము అంటే ఇస్తాం మేము ఏదో నడుస్తుంది అండి పర్వాలేదు చేసుకోవచ్చు అవునండి ఆ మా ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి మీరు పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చండి దానికి ఏం అభ్యంతరం లేదు మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తాము
ఆ ఓకే అంటే ఇప్పుడు అంటే ముందు ఇన్ని ప్రోడక్ట్స్ కావాలని బుక్ చేసుకోవాలా మేడం మేము
ప్రోడక్ట్స్ కావాలో అవి మాకు లిస్ట్ పెడితే దాని ప్రకారం మా దగ్గర ఆ లిస్ట్ లో ఉన్నాయి అయితే మేము అవి మీకు పంపిస్తాము లేవు అయితే అయితే లేవని చెప్తాము అన్నమాట
ఆహా అంటే ముందు ఇట్లా ఒక ఫిఫ్
ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మీరు ఆర్డర్ పెడితే మేము దాని గురించి ఏంటంటే మాకు మా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటిన్నది మేము చూసుకొని మీకు సప్లై చేయగలమా లేదా అన్నది కూడా చూసుకొని మేము చేస్తాం అనమాట అది ఉంటదండి ఏ ప్రొడక్ట్స్ కైనా దేనికైనా కాంపిటీషన్ ఉంటుది అది మన మే మెయింటైన్ చేసే క్వాలిటీని బట్టి ఉంటుంది ప్రమోషన్స్ అంటూ ఏమీ లేవు అదండి ఎందుకంటే మేము మా ఓన్ ప్రోడక్ట్ కాబట్టి మేమే మా ప్రో ప్రతి స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఇట్లా మేము తయారు చేస్తున్నామ అని చెప్పని చెప్ప కొని మేమే మా ప్రోడక్ట్ ఇంటడ్యూస్ చేసుకో ని వాళ్ళకి వాళ్ళకి నచ్చి వాళ్ళకి సంపుల్స్ ఇ ఇచ్చి వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళే ఆర్డర్ పే చేస్తూ మాకుంటారు
గైన్
చేసుకోవచ్చు మనం చేసేదాన్ని బట్టి ఉంటదండి అది ఆ మన బిజినెస్ ఇగ మన బిజినెస్ మానా మార్ మార్కెటింగ్ చేసే దాన్ని బట్టే ఉంట దన్మాట అది
ఉహు ఆ మద్య అంటే మీ ప్రోడక్ట్స్ ఒకసారి కొంతమంది చెప్పారు మేడం ఇట్లా మీ దగ్గర చాలా బాగుంటుందని చెప్పారు ఆ మీ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ ఒకసారి నేను కూడా వాడాను
నాకు ఇట్ల తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒకే ఇట్లొచ్చింది చాలా బాగుంది మేడం ఓకే అండి చా వాడినందుకు చాలా థాంక్స్ సంది బాగుంది అన్నందుకు ఇంకా అట్లనే ఇంకా ఎవరికన్నా కావాలం టె చెప్ పండి మొన ప్రోడక్ట్స్ మనం సప్లై చేస్తూ ఉందాము అట్లా వస్తూ ఉంటుది మనకి మనం కూడా చేసిస్తు అంటే మన బిజినెస్ మనకి పెరుగుతూ ఉంటుంది కదా
అదే మేడం ఇప్పుడు నేను కూడా మార్కెట్ పెడతున్నా మేడం ఆ మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ ఇట్లా అంటే
కొంచెం ఎవరైనా ఒకసారి చేస్తే ఇంకా డిమాండ్ కూడా బాగుంటుంది డిమాండ్ కూడా బాగుంటుంది అవును ఉమ్ మీకు ఎట్లా వీలు అవుతే అట్లా చేస్తు నేను ఇది ఒక వన్ ఇయర్ బట్టి మొదలు పెట్టామండి
ఆ ఇట్లా కెమికల్స్ ఎట్లా మేడం
కెమికల్స్ రకరకాల చోట్ల నుంచి తెప్పిస్తూ ఉంటాం అండి మెటీరియల్ లు రా మెటీరియల్ తెప్పించి మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం దాన్ని కలప్ పడము అవన్నీ చేయడము ఉంటుంది దాన్ని కలిపాక ఇరవై నాలుగు గంట్లు దాన్ని వదిలేయాలి అంత చాలా ప్రొసెస్ సింగ్ ఉంటుంది దానికి ఆహా మేడం అంటే ఇప్పుడు మీరూ మీరు ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇట్లా ఎక్స్పైరీ టి మీద ఉంటంది అవునండి ఒహో ఇప్పుడు మనం ప్రొ మొత్తము దాన్ని తయారు చేసి మొత్తం డబ్బాల్లోకి ఎత్తి అంతా అయ్యేసరికి మనకి ఎట్లేదన్న రెండు రోజులు పడుతుంది ఓహో మెటీరియల్ రావడానికి కూడా మనకు ఒక రెండు మూడు రోజులు పడుతుంది ఆ అది దాని ప్రకారం మనం చేసి దాన్ని బాటిల్స్ లోకి నింపి అట్లా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇవి పంపించడంలాగా జరుగుతూ ఉంటుంది
ఆహా
అంటే దీని ఎక్సపైర్ డేట్ కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటాదా మేడం ఉ ఇంకా ఎక్కువే ఉంటుందండి మన్ ప్రోడక్ట్ అసలు పాడవటం అంటూ ఏం ఉండదు ఎందుకంటే ఇది దీ ఇట్ల మనం ఏమి ఎక్కువ ఏం కలిపేది ఉండదు. అంత రా మేటీరియల్ విదేశాల్ని చి అదే బెంగళూరు నుంచెలి బాంబే నుంచి, చెన్నై అట్లా ఎక్కడి నుంచ్ అక్కడ నుంచ్ వస్ స్తూ మనకి మెటీరియల్ ఆ మేటీరియల్ వచ్చిందాని ప్రకార్ మనం ప్రాసెస్ చేసి దాన్ని ఉంచుతూ ఉంటాం అన్నమాట. దాన్ని దాది చెడిపోవడం అంటూ ఏం ఉండదు. యాక్చుల్లి అంత చెడిపోయంత గూడా వాళ్ళుూ ఉంచుకోరు వాళ్ దగ్గర మేయిన్ మాక్సిమం పెర్ఫ్యూమ్స్ అనుకోండి. అవి రోజు కొట్టుకునేవే వాళ్ళే వాడేసేదే అది మాక్సిమం ఓ నెల నెలన్నారు తప్పే రాదు. ఇంకా అంతే కదా. అంతకు మించి వాల్లి అంతకు మించి వాళ్ళు దాచుక్ కునే ఏంవుండ్
ఏం ఉండద్లె అవున్
ఆవును ఆ అట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా బాటిల్స్ లో నింపి ఎవరికి, ఏ పెర్ఫ్యూమ్ కావాలంటే. ఆ పెర్ఫ్యూమ్ తో ఇస్తూ ఉంటాం అన్నమాట. అట్లా తయారు చేస్శుంచు. ఆ ఉంటాయండి చ చాలా రకాలు ఉంటయి. కానీ మనం ఏ ఫ్లేవర్ చూసినా మనకి ఈ ఫ్లేవర్ నచ్చింద, ఆ ఫ్లేవర్ నచ్చిందని అనుక్ నుకోవడానికి ఉండదు ఆ ఫ్లేవర్స్. మనం అసలు ముందు ఆ ఫ్లేవర్స్ ని మనం కనిపెట్లేపం. ఎందుకంటే ఆ వార్ ఇంగ అప్పుటికప్పుడు మనకు తెలీదు.
అవును మేడం. అది నిజమే
ఏంటంటే కొంత నిలువ్ ఉండి. మనం ఒక్కొక్కటి వాడుతుంట్ అంతేకాని మన ఆ వాసన్ల్ అనేద్ తెలిద్ ఇప్పుడు పది రకాల పెర్ఫ్యూమ్స్ ప్ పది రకాల పెర్ఫ్యూమ్స్ మనం వాసం చూస్తుంటే. మనకి ఏది నచ్చింది ఏంటన్నది. కూడా అందులో చెప్పలేం
ఆ అవునండి. అయితే ఇప్పుడు మనం లిక్విడ్లేక్కే కాకుండా. గ్యాసు, గ్యాస్
గ్యాస్ ఫర్ఫ్యమ్స్ ఉం డవండి మన్దేగ్ర ఈ బాడీ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఆ ఇంకా మిగతావి ఏంటంటే ఫినాయిలు, హార్పిక్ అట్లాంటివి చేస్తూ ఉంటారు గదా. ఫ్లోర్ క్లీనర్స్ అట్లాంటివి అవన్నీ తయారు చేస్తూ ఉంటాం మేం. హ్యాండ్ వాష్ అట్లాంట్ వన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా ఈ పెర్ఫ్యూమ్ ఆ చేస్తామండి. దాంట్లో రెండు ఉంటాయి. స్ట్రాబెర్రీ, రోజ్ అని ఆ రెండు రకాలు ఇస్తాము. లైమ్
ఆహ్
అలా మూడ్ రక్ కాలు ఉంటాయ్ ఆ హ్యాండ్ వాష్ ట అవునండి మా దగ్గర లీటర్ కు బయట మామూలుగా మీకు చిన్న డబ్బాలో టూ హండ్రెడ్ యమ్ ఎల్ డబ్బాలు అట్లా అమ్ముతారు కదా అట్లా ఉండదు మా దగ్గర. ఏంటంటే మేము ఏదైనా కూడా లీ అట్లే బాటిల్లో పోసి అమ్మడం అట్లా జరుగుతూ ఉంటుంది.
ఇస్ ఓహో
అట్లా చేస్తుంటే అంటే బైక్ ఏంటంటే మీకు హాఫ్ లీటర్ ఏ చాలా రేట్ ఉంటుంది మా దగ్గర లీటర్ వచ్చి వంద రూపాయలు అట్లా ఉంటుంది. టుందనమాట. అది మీరు మీ దగ్గర హ్యాండ్ వాషు లే డిస్పెన్సరీ ఉంటుంది కదా అది అందులో కూర్చుకొని మీరు వాడుకుంటు రోండచ్చు
ఆహా
అట్లా, మేము ఏదైనా కూడా అట్లా లీటర్ బాటిల్స్ లోనే ఇస్తాం అంటే వాళ్ళ ముందు క్వాంటిటీగా ఏంటంటే వాటిలో శాంప్ ఫుల్ గా వాడటం గురించి లీటర్లు అట్లా తీసుకుంటారు నచ్చితే కనుక ఫైవ్ లీటర్ క్యాన్సు, టెన్ లీటర్ క్యాన్సు వాట్లో రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు మనన్ని దాని ప్రకారం చేసేసు చూంటం
ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్స్ మాముూలుగా హండ్రెడ్ ఎంఎల్, టూ హండ్రెడ్ ఎంఎల్
అంతేనండి హండ్రెడ్ యమ్ లే మాక్సిమం అంతేనండి అదే కావాలి అనుకుంట అంటే మనం ఒక లీటర్ బాటిల్లో కలిపిచేస్తాం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఆ పెర్ఫ్యూమ్ బాటిల్లు ఇలా కూడా చేసుకోవచ్చు అయితే మీకు అది చాల కాస్ట్లీ అయిపోతుంది పెర్ఫ్యూమ్ ఎందుకంటే పెర్ఫ్యూమ్ ఒక్కొక్కటి ఒక్కొ ఒక రేటు ఉంటుంది. మనం ఒ ఒకే రేట్ లో ఇవ్వలేము వాళ్ళకి ఇప్పుడు జా జాస్మిన్ అనేది ఉంటుంది రోజ్ అనేది ఉంటుంది. ఒకళ్ళేమో ఆ శాండిల్ వాడతారు ఒకళ్ళు ఏమో ఇంకోటి వాడతారు ఇంకోటి వాడతారు ఇం కోసుంటే అవి రకరకాలు ఉంటాయి పెర్ఫ్యూమ్స్ ఉమ్మ్ ఉమ్మ్ అట్లా రకరకాలు ఉంటాయి. చవును అవును అ ఆ వుంటాయ్ మనం ఆ పెర్ఫ్యూమ్స్ అనేది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చూస్ చేసుకుంటా ఉంటారు అంతే కదా
ఆ అవును మేడం
అది సంగతి, ఒకే ఇవ్వండి తప్పకుండా మీ కావాల అవన్నీ కూడా నేను తయారు చేసి మీకు ఇవ్ ఇవ్వు ఇస్తాం
ఆహా ఇ ఇవి
ఓకేే అండి, ఓకే ఓకే అండి సరే అండి ఇంకా లేబుల్లేముండదండి, మాది లేబుల్లేం వుండదు లేబులేముండదు మా ఒ కంపెనీ. పేరు ఉంటుందం ఊర్కి అరుణా చాలా కెంపల్స్ అని ఉంటుంది అంతే అది ఒక్కటే ఉంటుంది కంపెనీ పేరు మీద ఇస్తాము. మీరు ఎవరన్నా మాక్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా అరుణాచల కెమికల్స్ అని మీరు మమ్మల్ని అడిగి. ఎ అవునండి అంటే మేం మొఆ బార్ మీకి ఇచ్చింది పేరు అది మా గుర్తుంటుంది కాబట్టి మేము అవునా అండి మీకు ఎంత కావాలి క్వాంటి ఆ ఎన్ని లీటర్లు కావాలి. అండి మేం అడుగుతూ ఉంటాం మీరు మాకు చెప్పండి, ఆ మేమే డెలివరీచింది దూరమైతే కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తాం దగ్గరవ్. మేము పర్వాలేదు గాని ఒక టెన్ ట్వె ట్వెల్వ్ కిలోమీటర్స్ వోతే మేం సప్లై చేస్తాం. అంతకు మించి ఎక్కువైతే కొంచెం ఛార్జ్ చేస్తాం.
ఆహా
అట్లా జరుగుతూ ఉంటుందండి
ఒహో
ఒ ఓకే అండి థా తప్పకుండా అండి ఓకే థాంక్యూ అండి థ్యాంక్యూ అండి. మేడం కట్ చేయండి ఓకే ఒకే